హయండి చెప్పండి బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి మేము తిన్నాం
ఏం కర్రీ
మాది ఇవ్వాళ పాలకూరండి
ఎవరు చేసారు మీరె చేస రా
కాదండి మా మదర్ చేసింది
అవునా ఎలా చేసారు
ఏంటండి ఫస్ట్ మనం మా మమ్మీ అయితే ఒకసారి అన్ని ఏసెస్తా స్తదండి పాల కొంచెం నెయ్య వేడ అయినాక పాలకూర దాంట్లనా ఉ ప్పు ఉలిగడ్డా పచ్చిమిరపకాయలవన్నీ ఒసారి వేసి దానీ మీద పెట్టేస్తాది ఆఫ్టర్ ఆ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చూస్తూ మొత్తం దానికి ఆయిల్ పీల్చుకుంటుదండి వాటర్ కూడా వస్తది అది కుక్ అయిన
ఫస్ట్ పాలకూర వేసిన తర్వాత ఎసు స్తారా ఫస్టే ఏస్తారా
ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకోవాలండి మేము.
హ
ఆయిల్ వేడి చేసుకునంక పాలకుర ఎయ్యాలే పాలకుర మీద మేము ఉప్పు, కార, పసుపు, జింజర్ పేస్ట్ జింజర్ జింజర్ పేస్ట్ ఉందిగా, ఆ అవన్నీ ఏసు కొని ఎ ఆ మూ త పెట్టేషెయాలే హ్మ్
ఓకే ఓకే అండి ఇంకా ఏంటడి చెప్పాలి ఏమైనా ఉంటే. మీకు ఇష్టమైన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా మీరు వెళ్లాలనుకున్న ప్లేసెస్? మీకు నచ్చిన ఫుడ్స్ మీకు నచ్చిన ఫుడ్స్
మ్మ్ఁ
ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయండి నాకు నచ్చిన ఫుడ్స్ అంటే నాకు చాలా ఇష్టం బిర్యానీ అంటే చాలా ఇష్టమండి. బిర్యానీ ఆ